ఆ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అందరూ
ఎక్కడుంరండి లేరు లోకల్ల లేరు ఏంటి
ఆ ఇక్కడ లేమండి వేసవి కాలం సెలవులని మా విలేజ్ కు వచ్చాము
అవునా ఎప్పుడు వెళ్ళరు విలేజ్కి
ఆ మేము నిన్న మార్నింగ్ వచ్చిన మండి పిల్లలకి వీళ్ళ స్కూల్ ఆ వీళ్ళ స్కూల్ల్లో ఎగ్జామ్స్ తొందరగా అయిపోయినాయ్
అవునా
మని వచ్చాము ఇక్కడ వాతావరణం అంతా బాగుంది
అక్కడ విలేజ్ లో బాగుంటందండి పొలాలు అవన్నీ కాబట్టి ఆ చేసినమండి పప్పుచార్ చేసిన తిన్నారు పిల్లలు కూడా
హ మార్నింగ్ టిఫన్ ఏం చేస్
మార్నింగ్ దోషాలు చేసినామండి
ఆహా మీ మేమో ఇక్కడ చపాతిీ చేసినాం క్యాబేజీ
అవునా దోస చేసి పచ్చడి చేసి అన్నం వండి పప్పుచారు చేస్
ఇప్పుడేమో మళ్ళీ టమాటా చారు కావాలి అంటే ఇగ వేరే రస్ ం చేద్దామని చేస్తున్నామండి
అవునా చె అట్లానా అండి ఇగ ఎం లే అండి అదే పప్పుచారు ఉం ది అదే తింటరండి కానీ ఇక్కడ అసలు సి సిటీల చాలా కష్టం అండి వాతావరణం ఓ అసలు ఎండలు చాలా చంపుతున్నాయండి
హు అదే అండి ఇక్కడయితే చాలా బాగుందండి వాతావరణం బావుంది ఎండవుందా అండి బాగా ఇప్పుడు
ఆ ఎండ చాలా ఉంది అంత వాసన కాలుష్యం అండి వాతావరణం కూడా గాలి కూడా కా కల్షియం ఉంది మొత్
ఇక్కడ అట్లే ఏం లేదండి చాల ప్రశాంతంగా ఉంది ఎక్కువ ఎండ కూడా ఏం లేదు చాలా ప్రశాంతంగా ఉంది
కున్నాయండి
ఆ పొలాలు ఉంటాయి కదండి ఇక్కడ పొలాల దగ్గరకి వచ్చి కూర్చున్నాము అంత మంచిగ ఉన్నది పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు బావి దగ్గరికొస్తే
అవునండి ఇక్కడ అంత అపార్ట్మెంట్లనాయే ఇక్కడ ఆడుకుంటారండి పిల్లలు
ఇక మాకేమి ఇక్కరాగానే పొలం ఉందండి మాకు. ఊరి దగ్గర
ఆ
చేయించుకుంటున్నాము. ఇగ వాటర్ కూడ కొన్ని కొబ్బరి నీళ్ళలా ఇక్కడ కూడ ఒక వాటర్ దొరుకుతది. ఇగ ది చెప్పొద్దేమో ఫోన్లా. అవి పిల్లలు తాగుతరు.
అవునా అండి! ఆ అదేం తప్పు కాదు కదండి చెప్పో
ఆ చెట్ల నీరు కూడ దొరుకుతది. తాగుతరు పిల్లలు చాల మంచిగుంటది.
మంచిదే కదండి. ప్రకృతి సహజం అది.
ఆ ప్రకృతి సహజమే అండి కాపోతే కొంతమంది అమ్మో చ్చి అది ఇదని అంటారు కదా అట్లని. కానీ వాతావరణం అయితే, చాలా బాగుంటదండి ఇక్కడ అంత వేడి ఉండదు. చెట్
అవును. అన్ని చెట్లు ఉంటాయి కండి పొలంకానే చాలా చెట్లు ఉంటాయి. జామ చెట్లు, మామిడి చెట్
అవును. కానీ, ఇక్కడ ప్రతి విషయంలో, కూడ మంచిగుంటదండి. మాట, పలకరింపు
ఆ అందరు వరుస పెట్టి మాట్లాడతారండి. ఎక్కువ ఊర్లల్లా. ఆ విలేజ్.
అవునండి. మనం ఉండే దాన్ని బట్, మ్ మనం ఉండే దాన్ని బట్టి కూడ మన మనసు కూడ ప్రశాంతంగా ఉంటది.
మ్
ఏమే లేస్తారండి. నాలుగు గంటలకె లేస్తారు, ఉదయ కాలం.
ఆ పని చేస్తారు కదా! అవును, అందరు పనికెళ్తారు కదండి!
ఇగ సిటీలలో ఏందండి, పది గంటలకు అట్ల పోతారు. లేస్తారు
అవున, డ్యూటీస్ ఉంటాయి కదా! మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటాయి కాబట్ ట్టి ఇగ అట్లనే ఉంటది కదండి! హడావిడి లైఫ్ మొత్తం.
ఇక్కడేమో అట్ల ఏమి ఉండదు కదండి! అందరు మార్నింగ్, ఉదయ కా లం పొద్దుగాల, సూర్యా అస్తమించి ఉదయించక ముందుకే లేస్తారు. లేచి అన్ని పనులు చేసుకుంటారు. పాలు కూడ అన్ని కూరగాయలు అయితే ఎన్నని అన్ని మంచిగా స్వచ్ఛమైన దొరుకుతయి.
తీసుకుంటారు. అవునండి. ఇక్కడేమో, అంత ఇక్కడేమో అన్ని మందుల తోటి చేసినయి కదండి. ఆ చెత్త మొత్తం గాలి దుమారమే ఉంటది.
ఆ మంచి వాతావరణం ఉంటది. అందుకే మేము ముండే దగ్గర అయితే చాలా బాగుండె మీకు ఎప్పుడైనా కుదురుతే రండి.
ఆ వస్తమండి. తప్పకుండా వస్తమండి. వస్తాము హాలిడేస్ ఉన్నప్పుడు. పిల్లలందరూ ఉండాలి కదండి. ఎ రెయ్ లెదండి ఎండలే ఉన్నాయండి. మిరపకాయలు పైన ఎండేసిన ఈరోజు, కారం లేదండి. ఆ మిరపకాయలు ఎండేస్తే, ఫుల్ ఎండ ఉంది.
ఆ నిన్న మేము బట్టలన్నీ నిన్న మార్నింగ్ వచ్చినం కదండి! మద్ మధ్యాహ్నం ఉతికినాం. అన్ని అసలు ఒక వన్ అవర్ ఒక గంట సేపట్లో ఆరిపోయినాయండి.
అంతేన! అంత ఉందండి ఎండ.
ఆ ఎండ ది కానీ, మాకు ఇల్లు లోపలికి, పొలం దగ్గర కట్ సైడ్ ఎళ్తే చాల చల్లటి వాతావరణం. చల్లగాలులు
ఆ బాంటదండి. ఎంతైనా గ్రామాలలో ఉన్న స్వచ్ స్వచ్ఛమైన గాలి ఇక్కడ ఎడుంటదండి?
అవునండి. అన్ని విషయాల్ల మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి, ప్రతి విషయంలో సాయంత్రం ఏందండి! ఎనిమిగంటల వరకు అన్ని లైట్లు ద్ చేసి ఎవ్వరి ఇండ్లలో వాళ్లు ఉండి
అవునండి. అదే సిటీలో అయితే పన్నెండు అయినా పడుకోరు.
ఆ అందరు లేశే ఉంటారు. అరుగు మీద అట్ల కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ, ఆ చల్లటి గాలి, వాతావరణం, చల్ల గాలి పీల్చుకుంటూ, వా
మ్ అవును అవునండి మన దగ్గర అయితే ఇగ ఫోన్ లేనా ఏడ మాట్లాడుకుంటారు పలకరింపులు
కానీ ఈ రోజులలో కొంతమంది ఊర్లలో గూడా పిల్లలండి కాలేజీకి పిల్ల దాంట్లో దీంట్లో జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని అందరూ ఫోన్లలకు ఎక్కువ ప్రభావితం అయితున్నారు
అదే ఫోన్స్ అసలు తీసేయాలండి పదిహేనళ్ళ వరక ఉంటే బాగుంటది
మ్ అప్పుడు మన నానమ్మోలు తాత తెలు అంటే ఊళ్ళలో పోయి ఊర్ళలో పోయినప్పుడు ఎంత ఎంజాయ్ సంతోషంగా ఉండేది ఆహ్లాదకరంగా
లేనే లేదు పిల్లలు అట్లా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే
అన్నీ అసలు వాతావరణం దగ్గర నుంచి వాతావరణం దగ్గర నుంచి ఏందండి ఆహారపు అలవాట్ల అన్నీ మారినయి పిజ్జాలు బర్గర్లు అంటే అవంటి తివ్వంట అప్పుడు
పిల్లలకి అసలు ఆహా తాటి తాటి పండు తెలుసా ఆ మళ్ల చింత చిగురు తెలుసా దెల్సా అండ పిల్లలకి ముంజలు దెల్సా ఈత కాయలు జిట్టిట పన్లు
గేగులు ఇవన్నీ వాళ్ళకి
వాళ్ళకేం తెలుస అండి నిజంగానే వాళ్ళకి తెలివదండి ఏ రాను రాను ఇంగ అసలుకే తెలియదతను
ఎంతైనా పల్లె గ్రామాలలో ఉన్న వాతావరణం పట్టనంలో ఉండదు అది ఇంగా ముందు ముందు కూడా ఎట్లాంటందేమో అప్పుడు కరోనా వచ్చినప్పుడుయితే అందరు వెళ్ళిరండి ఎవ్వరి ప్రాంతాలకు వాళ్ళు ఏళ్ళిర్రు ఎవ్వరి గ్రామాలకు వాళ్ళు ఏళ్ళిర్రు
అవునండి అవును ఎందుకంటే ప సిటీలో ఎడ ఉండినిచ్చిరండి ఏడ మాట్లాడినిచ్చే ఊర్లలో అయితే వెల్లి పనులు చేస్
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వస్తదేమో అని అనుకు టు రండి వాతావరణం కూడా పొల్యూట్ అయితుంది అది యుద్ధాలు జరుగుతున్నాయి గదా
అవునాండి ఏమో అండి మరి
అంటే మీరు వార్తలు చూడలేదేమో
ఆ యుద్ధం అయితే జరుగుతుందని తెలుసు కానీ లాక్డౌన్ అంటే మళ్ళీ ఏదైనా
అంటే వ్యాధి అని కాదండి ఎందుకంటే అక్కడ యు జరగడం వల్ల గ్యాస్ అవన్నీ లేవు చాలా వరకు హస్ట్ స్టాల్స్ అన్ని బంద్ చేసిని వచ్చిందండి సిటీలో సరిేలే కొన్ని రోజులు ఉన్నట్టు ఉంటంది గదా అనేసి మేము గూడా పిల్లలకు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి మా పిల్లలు కేంద్రీయ విద్యాలయం అండి
అవునా అయితే ఇంకా మా పాపనే ఏమో మా అక్కడ అక్కడ కోచింగ్ లో ఉంది మరి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందా అండి ఏమన్నా
అంటే న్యూస్ చెప్తూనే ఉన్నారండి వార్తలలో ఇస్తున్నారు గ్యాస్ అవిఇవి దొరకక ఇక హాస్టల్ అవన్నీ బంద్ చేస్తున్నాము కళాశాలలు అని అన్నారు కానీ ఇక తెలుస్తది కదండి రోజు రోజు తెలుస్తూనే ఉంటారు
అవునండి
మ్మ్ ఇప్పుడు తిన్నారాండి మధ్యాహ్నం
ఆ తన్నారండి పెట్టేసినా తిని పెట్టి అడ్డం మురిగరి అట్లని నేను ఏం చేసిరు చాండ్రోజులైయితుంది ఏంది కాంటాక్ట్ లో లేరని మీకు చేస్తున్నాండి ఇక్కడుర్రని
మీ పిల్లలు ఏం చేస్తారండి
సెకండ్ ఇయర్ అయిపోయిందండి నిన్న ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి మా పాప ఇప్పుడు నీట్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుందండి అదే మీరు ఇప్పుడు అం జరుగుతుంది ఇదంటే మరి నాకు డౌట్ వచ్చిందండి అయితే మా బాబును కూడా చపిద్దాంమనుకుంటున్నాడి వన్ అండ్ాఫ్ మంత్ కోచి కి
ఆహా పంపించేసాను ఏం కాదులేండి ఇప్పుడు అంటే వార్త ఇలా తెలుస్తూనే ఉంటుందిండి ఇప్పుడు ఏందని ఆన్లైన్ క్లాసెస్ అయినా వినిపించచ్చండి కంప్యూటర్ ద్వారా
ఇంట్లో ఉంటే కష్టం అండి బతే బయటికి పోతే వింటారు అవును ఇంట్లో ఉంటే కష్టం అదే బయట ఉంటే నెల నార చదివినా మంచి ఉంటది కదండి అనుకుంటున్నామండి ఈ రోజే మాట్లాడినాము మరి పోతాంటుడు బాబు ఇక పాపు ఉన్న అవునండి పాపు ఉన్న దగ్గరన చుట్టుప్రక్కల వేస్తే అయిపోతుదని
అక్కడన్న విలేజ్ కి వెళ్తే అక్కడ వాతావరణం అంతా మంచిగా ఉంటది ఆహా అక్కడ మంచి ఉంటదండి వాతావరణ అంతా మంచిది ఉంటే మంచిదే కదండి ఏంలే గాని ఇంత పొల్యూషన్ లో మనం బ్రతున్నప్పుడు ఈ హానికరమైన ప్రదేశాలలో ఒక కొన్ని రోజులు అక్కడ పోయి స్వచ్ఛమైన గాలి వాతావరణం ఆ స్వచ్ఛమైన గాలి వాతావరణాన్ని ఉంటే చాలా మంచి ఉంటది
అవునండి
బాగు అందరం మంచి ఉన్నామండి ఆ థ్యాంక్స్ అండి అదే ఎట్లా ఉన్నారుో ఏంది మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఇంత మంచి వాతావరణం ఉంది మీతోోటి కూడా పంచుకుందాంమని చేసి
అట్లాన అండి అవునండి ఎంతైనా మా కూడా రావాలినిపిస్తుందిండిే కూడా వెతాం మాే వాళ్ళ ఊరికి వెతంేము కూడా వెళ్తం
కానీ వస్తే రండి ఏం పర్వాలేదండి ఇక్కడ అంటే ఇప్పుడు పిల్లలకి వేసయ సెలవులు ఉంటాయి కదండి అడి
ఊడా దేవస్థా అ తప్పకుడా
అయ్యో పడుకోవాలేమో మీ సమయాన్ని నేను తీసుకుంటునండి
అట్ ఏ పర్లేదండి అట్లేం లేదండి
అయితే ఇప్పుడైతే తినలేదన్నారు
ఆ తిినలే అండి తింటే పిల్లలలకు పెట్టినా వాళ్ళు తిన్నారు నే పాప దగ్గరికిే మండే పోదాం అనుకుంటున్నాం అండి సిటీకిెళ్ళి పొద్దుగాల నేను మా బాబు వెళ్దాం అనుకుంటున్నాం అండి వెళ్ళి వద్దాం అనుకుంటున్నామ అండి అంతయితే బాగున్నారు దం చెండి వస్తే ఫోన్ చేసి వస్తాంం ఎందుే అంటే మళ్ళీ మీరు ఉంటారు పొలం అటి ఇటు చూస అందుక వెళ్తారు కదండి అక్క చెు
అవున అవునండి ఎందుకంటే ఇక్కడ మంచి వాతావరణం బాగుంటది మనం ఇక అక్కడ సిటీలో ఎండ అది తట్టుకునే దానికంటే ఇక్కడ ఒక ఒక్క రెండు రోజులు అట్లా ఉన్నా ఈ చల్లటి గాలి వాతావరణం ఈ చెట్ల నీరు అవన్న తాగితే మన శరీరం మంచి గా ఉంటది కదా
అవునండి చాలా అంటే రీఫ్రెష్ అయినట్టు ఉంటది బాడీ అంతా
శరీరానికి మంచిది చాలా బాగుంటది కదా అందుకోసం అని చెప్తున్నాను
హ
సరే అండి ఉంటానండి ఓకే బాయ్ అండి